హాయ్ అండి బావున్నారా
బావున్నా మీరు బావున్నారా
ఆ బావున్నానండి తిన్నా
లేదండి ఇంకా డిన్నర్ చేయలేదు మీరు చేసారా
చేస్
ఏం స్పెషల్ అండి ఈరోజు డిన్నర్ లో
డిన్నర్ లోనా బెండకాయ ఫ్రై విత్ సాంబార్
మేము ఇంకా డిన్నర్ చేయలేదండి ఇంకా నేన్ కిచెన్ లోకెళ్ళి చూడలేదు మా మమ్మి ఏం వండిందో అని
చూళ్ళేదు గా మీ మమ్మీ ఏం వండిందో
ఈరోజు డే చాలా హాయిగా సాగింది కొంచెం స్ట్రెస్ కుడుంది కొంచెం
స్ట్రెస్ ఫ్రీ గుంద
అవునండి అంటే కొంచెం హెడేక్ ఉందండి ఏం చేస్తున్నారండి ఇంకా
ఏం లేదండి
మీ డే ఎట్ల సాగింది ఈరోజు మీ డే ఎట్ల జరిగింది ఈరోజు
అన్నా డీ నా అండి మార్నింగ్స్ తా కొంచెం డిఫరెంట్ అంటే కొంచెం ఇయ్యాల నా ఫ్రెండ్ వచ్చింది చైల్డ్ హుడ్ ఫ్రెండ్ సో తనతోటి చిట్ చాట్ చేసుకుంటూ
ఊహు ఊ చెప్పండి తిన్నారా
తినేసారు అందరు అండి తినేసా
ఏం కర్రీ అండి ఈ రోజు
ఆ
ఏం కర్రీ చేసారు అంట టున్నా
కరీయా బెండకాయ్ ఫ్రై విత్ సాంబర్
మీరె జేసారా
లేదండి మా మమ్మీ చేస్తుంది
మీకు కుకింగ్ వచ్చా అండి
వచ్చండి. మరి అంత ప్రో చెఫ్ ని గాదు ఏదో నార్మగా
ఏమన్న మూవీస్ జుశార ఈ మధ్య
ఇది ద రూమ్ నెంబర్ త్రీ నైన్టీ మూవీ ఐడియా ఉందండి రూమ్ కాల్డ్ త్రీ నైంటి
లేదండి ఐడియా లేదు
నా నా దేని గురించి కొంచెం మూవీ కాన్సెప్ట్ జేప్తారా
ఏం లేదండి మూవీ ఒక ఇన్వెస్టిగేటర్ ఒక కొత్త ప్లేసుకు కెళ్తాడు అన్నమాట కేస్ కి సంబంధించిన ఆ విషయంలో అయితే తన ఒక బోట్ తొర్లో దిగుతాడు తనకి దోస్త్ చేస్తన్న తం ఏం నమ్మకం ఉండ తనక అయిన ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఒక ఆ త్రీ నైంటి అనే రూమ్ లో చాలా ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ సో అన్నింటినీ వేరే వాళ్ళు చెప్పినా కాని వినకుండ తను కూడ అదే రూమ్ లో మిగులుతాడు తర్వాత ఆ ఈ మద్ మధ్య తను పేచేస్త ఎక్స్పీరియన్స్ ఇగా తను కూడా వోచ్చి బయట డిస్కస్ చేసి దాని లొ అంటే ఒక న్యూస్ రాస్తడు అన్మాట
ఈ మధ్య ఎటన్నా బయటికి ఎటన్నా షాపింగ్ గాని ఫంక్షన్ కెటన్నా వెళ్ళారా అండి
షాపింగ్ అంటే వెళ్ళానండి ఇక్కడ
అవునా
చాలా కలెక్షన్స్ మీరెళ్ళారా ఎటన్నా షాపింగ్ కి
లేదండి
మీకు షాపింగ్ అంటే ఇష్టం ఉండదా
నార్మల్ గా జేస్తా అండి బట్ ఇప్పుడు సమ్మర్ కదా బయటికెళ్ళాలంటే లైక్ ఇంట్రెస్ట్ లేదు షాపింగ్ జేసే అంత సో వెళ్ళట్లేదు ఏమన్న ఈ మధ్య గేమ్స్ చూసారా అండి ఇప్పుడు మొన్న క్రికెట్ మ్యాచ్ అయింది కదా చూసారా
ట దగ్గర్ నుండి చూల్లేదు అంటే అంత క్లియర్ గా చూడలే గాని బట్ స్కోర్ మాత్రం చూసుకుంటూ ఉండేదాన్ని మీరు చూసారా
లేదండి నాక అంత క్రికెట్ అంతా చూడ్నూ బట్ ఏ టీం ఏది గెలిచిందని చూస్తా స్కోర్ కూడా జూడను జస్ట్ ఏ మ్యాచ్ గెలిచిందని ఏ టీం గెలిచందనే చూస్తా అంతే
అవునా
ఏమన్నా గేమ్స్ ఆడతారా మీరు
ఆ అండి కబడి చెస్
నార్మల్గా ఇట్లా తొక్కుడు బిల్ల కోతికొమ్మ గీ వాట్ల ఆడరా అండి
అట్లాంటి ఆటలు ఎవరు నాకు నేర్పియ్యలేదండి మీకొచ్చా అండి
వచ్చండి చిన్నగా ఉన్నప్పుడు మేము చాలా చ పీసెస్ గానీ చాక్పీస్ లేకపోతే సోప్ తెలిసా బట్టల్ సోప్ బ్లూ కలర్ ఉంటుంది త్రిబలక్ సోప్ హలో వినిపిస్తుందా హలో హలో